ఏం చేస్తున్నావ్
హ్మ్మ్ నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు పడుకున్నా
తిన్నావా
లేదు తినాలి
ఎందుకు ఏమైంది లేట్ అయిం
కటింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి టూ అయింది స్నానం చేసేసరికి ఫోర్ అయింది
ఏం చేస్తున్నావ్ యా
మార్నింగ్ న లేదు చేనికి పోయి వచ్చినా అంతే
ఏమి ఏసారండి చేనులో
జొన్నలు
ఎవరు లేరా మరి చేనులో చేయడానికి పని
హ్మ్మ్
చేనులో పని చేయడానికి ఎవ్వరు లేరా
పని చేయడానికి ఏం లేదు ఎక్కడ
హ్మ్మ్
జొన్నలు ఎసినప్పుడు పక్షులు వస్తాయి వచ్చి తింటాయి అవి అయి మొక్కజొన్నల్ మొక్క జొన్నల్ చ్చీ జొన్నల్ని లేదే ఉంటాయి కాబట్టి తింటాయి పోయి ఆడ ఒక ఇంకా ప్లేటో గీటో తీసుకొని అడవాయించాలి డోర్ళు
కృష్ణార్జున యుద్ధంలో వాడు అట్లనే చేతడుగా
ఎవరు నా సేమ్ ఎక్జాక్ట్లీ అదే ఇలాంటివి బాగుర్తుంటాయి మనకు
మూవీస్ చూస్తుం కాబట్టి గుర్తుంటాయి
అవునవును
ఏమి తిన్నావ్ మరి మార్నింగ్ నుంచి
ఏం తిన్లేదు మార్నింగ్ కూడా
మళ్ళీ ఎప్పటి నుంచి నీవార్క్
రేపు వెళ్ళాలి పొద్దున్న
నైట్ షిఫ్టింగ్ గేనా మార్నింగ్ ఆ
నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ అని లేదు ఈ నాకు పని ఉన్నప్పుడు నేను వస్తావు వాడికి పని ఉన్నప్పుడు వాడు వస్తాడు అంతే ఇగా నేను ఒక త్రీ డేస్ తీసానుకో వాడ వాడొ ఒక త్రీ డేస్ ఇంటికి పోయిండుఅనుకో వాడొచ్చిన తర్వాత నేను ఒక త్రీ డేస్ ఇంటికి పోతా అట్లా అసలేప్ అయితే మార్నింగ్ షిఫ్ట్ ఆడు ఈవినింగ్ నైట్ షిఫ్ట్ ఏం చేయాలి ఎవరోొ ఒకళ్ళ షిఫ్ట్ కానీ ఇగా అలా ఏం లేదు అక్కడ షిఫ్ట్ వైజ్ గానీ ఎందుకంటే వాడు అక్కడ చేయబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితుంది మా తమ్ముడు
హ్మ్మ్
వాడు ఫైవ్ థౌజండ్ శాలరీ ఉన్నప్పుడు చేస్తుండా అక్కడ
హ్మ్మ్
ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ అయింది
నీకేం తెస్తా అన్నాడు
టెన్
హహ
టెన్ ఇచ్చినా ఏం కాదు శాలరీ అక్కడ
బండ్లో ఏళ్ళవ ఈడ
వెళ్ళనక్కడ ఇగ వాడక్కడిచ్చేది కూడా లేవనే ఇక్కడే బెటర్ దానికన్నా టెన్ థౌసండ్ వాడిచ్చేది సా
సీజన్ స్టార్ట్ అయింది మ్యాంగోది
కాలేదు నేను అదే చూస్తాను అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ డే డ్యూటీ చేసుకొని అక్కడ నైట్ డ్యూటీ చేసుకోవచ్చా అని ఆలోచిస్తాను నేను వీళ్ళేమంటరో మరి
అక్కడేం చేస్తారు అక్కడ కూడా అదేగా వేరు బ్రిడ్జే గా
అక్కడ వే బ్రిడ్జే గాని ఇక్కడ ఉండాలి కదా మావిడ ఏం చేస్తాడు ఇక సమ్మర్ కాబట్టి ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి పెళ్ళిళ్లు పేటాకులు అన్నీ ఉంటాయి కాబట్టి వి ఇడ్లీకి పోయిండనుకో అక్కడ ఎవరు చేస్తారు ఇగ సచ్చినట్టు నేన్ చేయాలి మళ్ళీ నేను అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అంటే కుదర నాకు ఇక్కడ ఇక్కడ నైట్ అంతగా ఏం రావలే వెహికల్స్ గానీ ఒకటో రెండో వస్తాయి ఇగ ఒకటో రెండు వచ్చింది దాని కొట్టాలి కదా కొట్టకుండా క్లోజ్ చేసిపోతానంటే ఎవరు ఒప్పుకుంటారు
మరి కేవీసీ మేంగమండి లో మా మనీ ఇవ్వట్లే గా నీకు సాలరీ అక్కడెందుకు పోయినవ్ మళ్ళీ
ఎవరు ఈ లేదు సాలరీ నాకు ఇచ్చారు కదా
నువు లాస్ట్ టైమ్ ఇవ్వలేదని చెప్పవ్ గా
ఏ వాడు ఒక త్రీ థౌసండ్ వాడు కాదు తీసుకున్నది శాలరీ ఇచ్చేటోడు ఇయలేదు నాకు వా వాడ్ నాకు ఇగ అక్కడా ఒకడు అకౌంట్స్ ఉంటాడు చూసుకోడానికి
మ్
వాడు అకౌంట్స్ అంటే ఏం లేదులే కాని వాడికి రోజుకో లక్ష రెండు లక్షలు ఇస్తారు వాడికి ఇస్తే ఆడం చేేస్తాడు ఇగ తలా అంతంతా పంచుతాడు ఇగ ఎవరికి ఎంత కావాలని చెప్పేసి ఇప్పుడు రైతులు వచ్చినప్పుడు కిరాయ డబ్బుల్ ఉంటాయ్ కద టాటాయిస్ ది బిలేరో వచ్చినప్పుడు వాడి దనికి రెండు వేలో మూడు వేలో అయిద్ది కిరాయి డబ్బులు అట్ల వాడి ఇస్తాడన్నమాట స్టార్టింగ్ లో లేదంటే ఏమైనా ఖర్చులకి అట్లా వాడే ఇగన్ని టిఫిన్లు ఇవన్నీ మార్నింగ్ నుంచి డిన్నర్ దాకా వాడే చూసుకుంటాడన్ని పియడం అన్ని ఇంక్లూడింగ్ నా శాలరీ కూడా వాడే ఇచ్చేస్తాడు నాకు నైట్ అప్పుడు లాస్ట్ టైం నేను ఏం చేసినాంటే ఇక అక్కడ్నే ఉంటారు కదా రేపో మాపో తీసుకొచ్చినని నేను ఒక టూ త్రీ డేస్ అలానే తీసుకోలే రేపు తీసుకున్నా రేపు తీసుకున్నా న్నాన్ ఒకసారి వాన్ను అడిగితేనే వాడేం చేసిండు వాడు రాసుకున్నాడు ఆల్రెడీ వాళ్ళ ఇచ్చేసినా అని దాని వాడు చేసుకున్నాడు అది
హహ
కొని నేను యూస్ చేసుకున్నా రేపు మాపో నాకొస్తాయి డబ్బులు అప్పుడు ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా అని ఇంకా అట్టే పోయినాయి సమ్మర్ లో కొట్టినాడు ఒకసారి ఒక వెయ్యి ఒకసారి ఇంకో వెయ్యి కొట్టిండు ఇగ ఇమే తయ్ వాడు కొట్టట్లేదు ఇక నేను ఫోన్ చేయట్లేదు వాడికి మ్ ఇక్కడికి వెళ్తే థర్టీ త్రీ థౌసండ్ వస్తాయి వీడిచ్చేది అక్కడ టూ మంత మంత్స్ కరెక్ట్ చేసినా కూడా ఇక్కడ సిక్స్ మంత్ సాలరీ అది
మ్ హు
మ్ మ్ అప్పుడు ఈ గి చేసి నెక్స్ట్ ఇయర్ ఏదోటి చేసి అని
ఇది నెక్స్ట్ ఏస్ పోతే ఎట్లా
ఆ
అ నెక్స్ట్ పోతాదేమో
పోతాయి మరి సిచ్యువేషన్స్ అనుకూలించకపోతే ఎవరేం చేస్తారు ఇక మా అయ్య వాళ్ళు పోయి ఆడ కూర్చున్నారు ఇ తెలుసా ఆడ పోయి కూర్చుంటారని నేనే మనుకుంటున్నా ఇగ వాళ్ళకి ఇచ్చినాం కాబట్టె అదంతా సెట్ అయిందిలే ఎలాగో ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాం అప్పుడు దాంట్లో నుంచి తీసుకొని ఏమైనా చేయచ్చులే అనుకున్నాను నేను
ఖమ్మం ల ఏం జాబ్స్ లెవ్వా
అవును ఏం జాబ్స్ ఎవరికి
నేను చెప్పింది
నేనెక్కడ అడిగినా నేను అడగలే నేను ఇంటికి వచ్చిన అడగదు మా వోడు ఒకడు బండి తీసుకుంటే అదే హడా విడిలో నేను ఇంటికి వచ్చినా ఇగ నేను అడుగుదామనుకున్న మర్చిపోయిన అరే పోయినప్పుడు కనుక్కుంటా ఉన్న ఉన్నాయంట కదా అను అనూష పంపింది అది అది వెళ్లు మరి ఏమైందని
అది టెక్ వేవ్ లో అది అయిపోయింది జనవరి ట్వంటీ ఫోర్త్ అది
ఓహో టెలికాలర్స్ వెళ మ బెటర్ బానే ఉంటది ఏం లేదు కాల్స్ చేసి మాట్లాడమే ఓ రోజంతా మాట్లాడడం ఏం ఉండదు ఎన్నో కాల్స్ వస్తాయి చేయాలి అంతె అ
టెలికాలర్ అంటే కొంచెం వాయిస్ వేరే ఉంటుంది ఇగ
అండి
కాల్ డిస్టర్బెన్స్ అవుతుంది
కాల్ వచ్చింది గానీ టెలి కాలర్సు
టెలికాలర్స్ అంటే డే మొత్తం మాట్లాడేదే ఉంటది గొంతు నొప్పో స్తది అదంతాలాగు ఉంటాయి టెలికాలర్స్
సన్యానికి తీసుకొచ్చి పెడిసారు మరి ఇంటి కాడాన్ని
మీరు లాంగ్వేజ్ మంచిగా మాట్లాడతారా
ఉ టెలి కాలర్స్ ఉంటే మరి అంతే ఉంటది కాల్ మాట్లాడడానికి గొంతు నో పెడుతది అంటే ఇ ఇగ ఎవడెం చేయలేడు కదా
ఇప్పుడు నేనేలాగం టాలీ నేర్చుకునిన్నా కాబట్టి టాలి కొంచెం రిలేటెడ్ గా ఉంటే వేరే ఉంటది
ఓహో
అ
చూస్తలే ఖమ్మం మొత్తం వెతికయినా జల్లడ పడతలే ఒకటో రెండైన దొరుకుతాయి గ
సో
అంత పెద్ద ఖమ్మంలో ఒక్క జాబ్ లేదంటే
అ
లెట్స్ సి
ఇంకేంటి
ఏం లేదు అయిపోయిందా ఎమ్మెల్యే కలిసిండా
పర్సనల్ విషయాలు నాట్ అల్లఓడ్ ఇందులో
ఓహో ఇప్పుడు జాబ్ చేయడం పర్సనల్ కాదు మరి
అ మన నార్మల్గా మన హాబీస్ అది
జాబ్ సర్లే ఒక పాట పాడు మరి
నది అ నా హాబి కాదు పాట పాడడం
స్టేటస్లు పెట్టడం హాబి నా
అది నా పర్సనల్
ఓహో అచ్చా మీ హావిస్ ఏంటి మరి
హాబీస్ అంటేం లేదు ఏదోచ్చితె అదే చేస్త
రీడింగ్ బుక్స్, అంట్లు తోమడం, బట్టలు కడగడం ఇల్లు క్లీన్ జేయ్డం ఇవేనా
అన్ ఔను
ఉమ్ సరే మరి బట్టలు ఎలా కడగాలో జెప్
మేమైతె బట్టలు కడగాం బట్టలు ఉతుకుతం మేమ్
మ్ సరే వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బట్టల్ ఉత్కడం
ఏం బట్టలేత ఎలా ఉతుకుతమంటే వాషింగ్ మిషన్లో ఏస్తం
చేతిలాద ఇగ చేతుల్లో కష్టపడి ఇగ చేస్న ట్టు మాట్లాడ్తున్నవ్
అంట్లో ఒకటి తోముతం వాషింగ్ మిషిన్ నుంచి బట్టలు తీసి ఆరేస్తం
ఉహు నేన్ గుడా చేస్తా ఇగ మీరు చేసే గొప్ప పనేంముంది అక్కడ
ఈ రోజు రేపు అలా గర్ల్సే చేయాలని ఏం లేదు బాయ్స్ గుడా చేస్తున్నరు
ఎందుకు జేయలి
ఆటోమేటిక్గా ఇవి ఒచ్చి మిషిన్స్ ఒచ్చినాయి గాబట్టి బాయ్స్ చేస్సున్నారు ఒకప్పుడు ఏమైనా చేసారా ఏంటి బాయ్స్
ఓ ఇగ చేయలేదు ఇగ మీరే చేసి పెట్టారిగ అంత
ఒకటన్నా మాకు అలా నేర్పించండి ఒకప్పుడు ఇవేం లేకుండా గుడా బాయ్స్ బట్టలు వెతికారు బట్టలు జాడించారు, బట్టలు వె ఆరేసారు, అంటు తొమారు అనేది
హ ఒక్కటె వందున్నయ్
చూపించండి
ఏం చూపిస్తామ్ ఇగ మా గొప్పలు మేమ్ జెప్పుకోడం మాక్ నచ్చదు